హలో హాయండి
హాయ్ అండి బావున్నారా
బావున్నామండి మీరు బావున్నారా
బావున్నామండి ఏం చేస్తున్నారు
ఎమ్లేదండి అన్నంతిని పడుకున్నాం
అవునా ఏం కర్రీ చేసారు
మా ఇంట్లో చికెనండి
ఊ హు
మీరండి
మాది ఈ రోజు దొండకాయండి
ఊహు ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేయండి కాలి
ఆ పిల్లలు ఏం చేస్తున్నారండి
ఆడుకుంటున్నారండి
ఆడుకుంటున్నార
మ్ ఇంకా అండి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయా
లేదండి ఫిఫ్టీన్ కి స్టార్ట్ అవుతాయి
అవునా అసలు మస్తు ఎండలు కొడుతున్నాయండి జర ఈ టూ త్రీ డేస్ నుండి కొంచెం తగ్గినాయండి
ఆ అవునండి చాలా కొడుతున్నాయి అండి
ఉ తగ్గినాయి ఇప్పుడు ఒకే బె ట్టారు కొంచెం మబ్బుల పడుతాంది వర్షం హైదరాబాద్ లో పడుతున్నట్టుంది వర్షం
ఆ పడుతుందండి వర్షం పడుతుందండి
ఉమ్ పడుతుందా మీకు అక్కడ
ఆ పడుతుందండి కొంచెం చల్లగా ఉంది
అవునా
మీరేం చేస్తున్నారండి
ఏముందండి కాళీ
ఊ హు ఏంచేస్తారండి ఇక
ఇంకా ఏమన్నా వర్క్ చేస్తారా మీరు
లేదండి ప్రజెంట్ ఇంట్లోనే ఉంటా మీరన్నీ
మేము ఏమి చేయమండి చిన్నపిల్లలు ఉన్నారు
ఉమ్
ఏం వీలయితుందండి పని ఏమన్నా చేద్దామన్నా చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్తే పెద్దోళ్ళయితే కొంచెం రిలీఫ్
ఉమ్ అవునండి
అప్పుడు అప్పటి వరకు ఏం చేస్తాం మండి ఏం చేయం ఇంట్లోనే పనులు చేసుకుంటూ కొంచెం ఇంగా అటు ఇటు
అవునండి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా
పాప ఎళ్తదండి బాబు చిన్నవ చిన్నతనే వెళ్ళాడు
ఉహు అవునా అన్ని
ఇంకా సిటీలో ఎట్లుందండి వాతావరణం
కొంచెం ఎండ కొంచెం కూల్ అండి
ఉమ్ హు ఈ బెటరే గదా మే తో బోల్చుకుంటే
ఆ బెటరే అండి
ఆ ఇంకా టెన్ డేస్ వరకి ఇంగా కూలింగ్ ఒస్సదండి కొంచెం
ఆ అవునండి.
ఫెస్టివల్స్ గూడా స్టార్ట్ అయితై ఇగా
అవునండి మీ సైడూ ఫెస్టివల్స్ ఏంటి అండి ఫేమసు
ఫేమస్ అంటే బోనాలు బత్కమ అన్ని అండి ఇంగా ఇప్పుడు ఇప్పుడు రాబోయేది ఏంటంటే ఫస్ట్ వంటకెళ్తారండి వన భోజనాలకి
మీరు వెళ్తారా అండి
ఆ వెళ్తామండి పోయ్నసారి కొంచెం కుద్ర లేదు ఎళ్ళలేదు గాని ఊరు మొత్తం ఎళ్తారండి
ఆహా వోంటలకు వెళ్తే ఎన్ జెస్తారండి
ఆ ఏముందండి ఇప్పుడూ నాన్వెజ్ చికెను మటను
ఆ
ఆ రైస్ ఒండుతం అక్కడ బాయ్ దెగ్గర పూరీల్ జేస్తాం
ఉమ్
ఉమ్ అక్కడ ఇంగా ఒండుకొని తింటరు ఎంజాయ్ జెస్ త మంచిగుంటది అన్ని
అవునవును ఎప్ అంటే ఎప్ పైనా వెళ్తారా ప్రతి ఇయర్కి ఒకసారె వెళ్తారా
ఇయర్ కి ఒక సారె అండి స్టార్టింగ్లో ఇయర్ స్టార్టింగ్లోనే ఉంటది ఎళ్తరు ఇంగా బర్షాలు బడ్తుంటే ఆషాడంలో వెళ్తరు వ తనకి
ఉ
వెళ్ళినాకా బోనాల్ జేస్తారు శ్రావణంలో ఇంగా అప్పుడే మనకి రాఖీ వోస్ తదీ ఆ వినాయ్క్ చవ్తి ఒస్తది
అవునండి.
ఆ ఇంగా పనులన్నీ స్టార్ట్ అయితేయండి ఇంగా వంప వంటాలు పిండి వంటకాల్ జెయడం పండగలన్నీ స్టార్ట్ అయితై
ఉమ్ హు అవునవును
బావుంటది ఇంగా పండగ స్టార్ట్ అయితై ఊర్లో హడావిడండి
అవునండి ఊర్లో బావుంటై గదండి పండగలు
ఉహు అవునండి మంచిగుంటై కొంచెం ఇంగ అందరూ దెల్షిన వాళ్ళే ఉంటరు గద ఊర్లో ఏద్ జెష్ ఏది ఏ పండగ జెష్నా ఏ పండ్గ జేష్నా ఏం జేష్నా పలకరింపులు అవివి మంచిగా అన్పిస్సది కొంచెం
అవునండి
ఉమ్
ఇంకా అండి ఇంకేం జేస్తారండి రోజు
కు ఏ పండ్గ అంటే ఇష్టమండి.
దస్రా
దసరా అంటే ఇస్ ష్టమా బతుకమ్మ దసరా అవి ఇష్టమా
అవునండి
ఆహా మాకు ఇంకా అన్ని పండుగలు ఇష్టమండి ఇంకా ఊర్లో వినాయ్ చవితి వస్తే మంచిగా డ్యాన్సులెస్తారు బావుంటది బొడ్డెమ్మ కూడా అంతే మంచిగుంటది
అవునండి
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆ ఇంకా ఆ మొన్న ఒక టూ శారీస్ ఉంటే బ్లౌజులు ఇచ్చి కుట్టిచ
కుట్టించ
మ్ ఉమ్
ఓకే అన్న
కుట్టించుకొచ్చానండి హ్మ్ బానే కుట్టారు నీటిగుట్టిందండి మంచి ఉన్నాయి బా ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే ఎప్పుడైనా కొంచెం చెడగొట్టడం అట్ల ఇట్ల ఉంటది కదా
ఆ ఓకే అండి
సారి కొంచెం కొలతలు తీసుకుంది అన్నట్టు
ఆ
మ్ కొలతలు తీసుకొని ఇంకా మంచి గుట్టెసినారు బాంది
ఏ మోడల్ కుట్టిచ్చుకున్నారండి ఇప్పుడు కొత్తగా అన్నోస్తున్నాయి గదా
ఆ ఒకటేమో మన బార్డర్ తీసి ఇట్లా సైడ్స్కి ఎస్తున్నారుగా అండి భుజం మీద బ్లౌస్కి
ఆ అవునండి
ఆ అట్లే గుట్టిచ్చానండి రెండు ప్రిన్సెస్ కట్టెనండి ఒకటేమో ముందుక్సులు కొ ఒకటేమో బ్లా బ్యాక్క్సులు ఆ అట్లా నేనే స్టిట్చ్ జె పించాను ఇంకా ఒకటేమో కట్ వర్క్ అండి మొత్తము
హ్మ్
ఇంకోటేమో బ్యాక్ సైడ్ టెంపుల్ డిజైన్ లాగా
హ్మ్ ఓకే అండి ఇప్పుడు న్యూ మోడల్ ఏం ఏం నడుస్తుంది నల్లయే బ్లౌజ్లో
బ్లౌజులు ఇప్పుడు బార్డరే అండి బార్డర్ తీసి ఇట్లా భుజాలకి వేయడమే నడుస్తుంది బాగా
కుచ్చులు పెట్టడమా లేకపోతే మామూలుగా
సులు కాదండి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మస్తు పెట్ టిరండి ఇప్పుడు నేను ఇచ్చిన బ్లౌజ్కి ఆ ఆ ఒకవేళ మీకు మీరు ఎప్పుడన్న వచ్చినప్పుడు చూపిస్తాను బాదండి హ్యాండ్స్కి ఇట్లా త్రీ స్టోన్స్ లాగా హ్యాండ్కి త్రీ స్టోన్స్ లాగా పెట్టించాను ఆ ఇంకా పఫ్ ప పఫ్ కూడా డిఫరెంట్గా పెట్టిచ్చిన అండి టవో
ఉమ్
ఆ
అట్లా బాగుందే ఉ ఉ
ఉహు
దీని బ్యాండింగ్ ఏం చేసినాడా
ఏముందండి
హలో
ఏముందండి ఖాళీ
ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే బిజీ అయితారు కదా
ఆ అవునండి ఇగా
ఉమ్ బుక్స్ తీసుకోవడం ఆట్టాలు వేయడం అలా
అవునండి అసలింగా లేదండి అసలు బాబుకి కొంచెం ఫీవర్ వస్తుంది బాగా ఏడుస్తు తిన్నడు ఫుడ్ ఏం తినట్లేడు
ఆ
అట్లా బాగా రిస్క్ అయితాందండి కొంచెం ఇక వాడు కుదుట పడాలి పాప స్కూల్ స్టార్ట్ కావాలి
ఓకే
హుమ్
ఉ ఉ మిషన్ నేర్చుకుంటున్నారా అండి మిషన్ నేర్చుకుంటున్నా అన్నారు
లేదండి వెళ్లట్లేదు
ఊ వెళ్లట్లేదా
ఆ లేదు లేదు వెళ్ళలి కొంచెం ఇగ ఇప్పుడు పాప స్కూలు మళ్ళీ అలవాటు అవాలంటే టైం పడుతుది తను కొంచెం మళ్ళా
అదే ఎండింగ్ ఉ ఇండ్రోజులు ఇంటి దగ్గరుండి మళ్ళీ పోవాలంటే ఎడుస్తారు
ఉ
ఉ
కొంచెం టైం పడుతది ఇంగ అదే తర్వాత్ అత్తనేగా వెళ్ళాలండి వెళ్ళాలి మిషిన్ కి వెళ్ళాలి అని కొంచెం వర్క్ ఉంది
బ్యూ హూ బ్యూటిషియన్ నేర్చుకున్నారు కదా ఓ అంతా కదా అండి
పర్లేదండి కొంచెం బేసిక్స్ యాడ్ అయ్యాయి అంటే కొంచెం ఇంత ముందు కొంచం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కొంచెం బేసిక్స్ మంచిగా వచ్చినాయి ఉమ్ మరి అంత పర్ఫెక్ట్ ఏం కాలేదు
వొద్దన్నా
ఉ నార్మల్గా అట్లా అట్లా ఇంగ వచ్చేసింది కొంచెం
అ
ఉ ఇంకా కొంచెం ఐడియా వచ్చింది కదా కొంచం ఇంకొంచెం
ఉ
ఉ కొంచెం అసలు రాని వాళ్ళ అయితే ఇంకా మంచిగా ఉంటదండి
ఉ ఉ
మ్మ్ ఇగ ఫెస్టివల్స్ టైమ్ అయితే అర్థం అయితది.
ఓకే అండి ఎవరికన్నా బిఫ్యాడ.
ఆ చేసామండి మా వదినకి హైబ్రోస్ అట్లా ఆ ప్రాక్. టికల్ లాగా ఇట్లా చేయనా అంటే చెయ్న్ చెయ్యి అని ఇచ్చిందండి. ఉ చేశాను కానీ తాను ఓర్చుకోలేకపోయింది బాగా.
ఓకే అని.
ఉ. కొంచెం ఫస్ట్ టైమ్ అంటా భయపడింది.
ఓకే అన్నయ్య.
మీ మీ మమ్మీ వాళ్ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారా అండి ఈవినింగ్ వెళ్తున్నారా.
లేదండి ఎల్థామ్ అండి ఆ ఒక ఆ అంటే. మీరెక్కడ ఉన్నారండి.
మేము వెళ్తామండి ఈ రోజు అత్తయ్య వాళ్ళింటికి ఇంగా.
అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారా.
ఆ వెళ్తాం ఇప్పుడు ఇంగ. వీవ్నింగ్ టైం వరకి.
అవునాండి దగ్గరనేనా అండి అత్తగారిల్లు.
ఆ కొంచెం దగ్గరే అండి మీరు వెళ్తున్నారా అక్కడే ఉంటున్నారా.
ఆ.
మీరు వెళ్తున్నారా మమ్మీ వాళ్ ఇంటికి ఎళ్తాం అన్నారు.
ఆ వెళ్ళాలండి వెళ్తాం.
ఎప్పుడండి.
రేపైనా ఈ ఈరోజు ఈవినింగ్ అన్న.
ఆహా అదే ఈవినింగ్ వెళ్తామ అన్నారుగా రండి.
అన్నాము చూడాలి. మీరు బస్ ఎక్కే ఎళ్తారాండి.
ఆ లేదండి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం మొన్న.
ఆ ఏ ట్రైన్ అండి.
ఆ కృష్ణ అండి ఇట్ సైడ్ కృష్ణ గోదావరి ఎక్స్ప్రెస్.
ఉహు.
ఇటు వన్ వీక్ అయితుందండి బుక్ చేసి అసలు బాగా బిజీ ఉండే టికెట్. ససల్ బుక్ కాలేదండి ఒక ఫైవ్ డేస్ వరకు తర్వాత లాస్ట్ వీక్ లో బుక్ అయినాయి. ఈ రోజు ఉంది ఎళ్ళాలి ఈవినింగ్.
ఆ ఎందుకంటే ఇప్పుడు అందరూ స్కూల్స్ అయిపోయాయి కదా అందుకే దొరకట్లేదు అందుకే.
ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ కదండి ఇంగ అందరు మళ్ళీ బయలుదేరి వస్తారుగా.
పల్లెటూరు నుంచి అందరూ సిటీకి ఎళ్తారు కదా బిజీగా ఉంటారు.
అవునండి.
ఆ ఆ సరే అండి బాయ్.
బాయ్ అండి.
అ